ఎన్స్ గా నేను నార్మల్ గా ఎవరి ఇన మాట్లాడేటప్పుడు ఎంత టైం ఉంది ఎంత టైం ఉంది ఎంత టై చూసుకుంటా తెలుసు ఏంటి ఇంకా టూ మినిట్స్ ఉందా అనేసి ఇప్పుడెంది ఇంత ఫాస్టుగా టమైపోయింది
ఏమో నువుచుసుకోవలది నాకు తెల్వదు
ఆ ఆ
నేన్ అయితే ఏం చెప్పలేవు ఏవర్ కసలు విషెస్ ఏం చెప్పలేదుం చెప్పలేదు ఆటికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ వచ్చారన్నమాట మీరందరు వెళ్ళిపోనారు మా సభ్య కోసం మళ్ళీ వెళ్ళింటి లోపలికి ఏం సభ్య రావా అంటే లేదు కొంచెం రూమ్ కీ వెళ్తానా పనింది నాకు కు అని చెప్పి చెప్పింది అవునా అంటే అది అవునా అని చెప్పన్నాను ఆ అవును ముగ్గురు వెళ్తానం అని చెప్పింది హ సర్లే ఏళ్ళండి అని చెప్పిన అంతే ఇంగ బీరుగా చూసినా ఆ బీరు చూసింది నన్నుక ఎందుకు లే ఏదో ఇంట్రెస్ట్ అంటే ఆవికి పెద్ద ఇంట్రెస్ట్ లేనట్టుంది మ్యారేజ్ పైన ఏమంటే ఇంక ఇంట్ వాళ్ళు చెప్పినారు ఇంట్ వాళ్ళ మాట కాదనిక ఓకే అంటే చెప్తుంది అంతే నాక అైతే అది అర్థపరితుంది అం అట్లా అనిపించింది ఆ ఫేస్లో ఒకవేళ ఇంట్రెస్ట్ వింటే అందరిక చెప్పున్నట్టు చెప్పుకుంటాండి అంతే కదా హలో
హలో పోయినావా ఆ హలో నువ్వు మాట్లాడుసామీ మాట్లాడుకోకుంటే పోతుంది
హలో హలో హలో చెప్పు చద ఆ ఆ చెప్పు చెప్ చెప్ప నేనేం చెప్పలేదు
ఎవరైం చెప్పలే అది ఇంతవరకు ఈ పాప ఒక సభ్య కూడాటి మం మాట్లాడినట్టుంది
ఆ సుప్రజా మాట్లాడింది లహరి మాట్లాడింది ఏ
హ హ నేను చెప్పాల అనుకోల నేనేమి
ఆ
పిల్చాలన ఉంటాయి ఇప్పుడు నేను మక్క పెళ్ళికి నేను అందరినీ పిలుచుకున్నా అట్లీస్ట్ పిలిచిన ఆమెకు ఆమె పెళ్లికి ఆమె పిలి అట్లీస్ట్ చెప్పుకొనిగున ఆలోచిస్తా ఉంటే మనం ఏం చేయలేము కదే
అది ఎందుకు చెప్పలేదు ఎవరికి అనేది నాకు అర్ధంకావట్లేదు
ఆ ఒకటి ఆ అబ్బాయిని చూస్తే కొంచెం ఇంట్రెస్ట్ కాదు ఆమె కాదు కే అనిపిస్తటాది మే బె ఎట్లా అంటే నేను ఎంతమంది నా ఎంట పడిన కూడా వదిలేసుకుని వదిలేసుకుని వచ్చి లాస్ట్ దీనికోసం అని తనకలాడింది అనుకుంటుందేమోము
విలందరు ఎన్ని పేర్ ర్లు పెడతారో విన్నీ జుసి అనేసి ఎవరు పిల్
ఆ ఇప్పుడు మన మనకి మన చేత్ తులో ఉండదన మాట రాసిపెట్ ఉండదు ఎట్లాంటోళ్ళు వస్తానేది మనం దాన్ని యాక్సెప్ట్ చేసుకోవాలింతే మన లైఫ్ ఇదని బై లుక్స్ ని చెడ్ చేసుకునే ఎంత స్టేజ్ లో అయితే ఎవరు లేరు ఉన్నా కూడా పట్టించుకోకూడదు లుక్స్ ని బట్టి ఆ అబ్బాయి బాచుస్ నా తెలిసినప్పుడు చాల్ అంతే
ఆహా ఆ పిల్ల ఫస్ట్ ఆ పిల్ల ఫస్ట్ నుండి ఏ అబ్బాయి వచ్చినా గాని ఏమని చెప్తది ఇంకే ఎవరన్నా ప్రపోజ్ చేశా నేను ఇదొక్కటి మా అమ్మ వదిలేస్ తను నా కోసం మా అమ్మ వెతికి వెతికి వెతికి వెతికి మరి తెస్తాదని చెప్తుండే
ఆ మేబీ క్యారెక్టర్ గుడ్ ఏమో
మేబి
క్యారెక్టర్ వెల్ సెట్టిల్ అట్లా ఏమన్నా ఉండిండచ్చు ఎంత ఏం చేస్తున్నాడు అంట చెప్పినార ఏమన్నా
తెలీదు ఏదో హైదరాబాద్ లో ఆ జాబ్ అని తెలుసంతే ఇంకేం తెలీదు వాళ్ళ ఇంటి దగ్గర నుండి ఒక థర్టీ మినిట్స్ డిస్టెన్స్ ఆ అదైతే పక్కనే అం అనుకుంటున్నా ఫ్రెషరే అనుకుంటా
అ ఫ్రెషరె ఇంగ ఆ అబ్బాయి చూస్తే ఏం పెద్ద ఎక్స్పీరియన్స్డ్ అంటే నీకి ఈ మంచి ఓ ఆ ఆ ఏజ్ క్కువేం లేదు ఎక్కువ మాట్లాడితే ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫోర్ అంతే ఆ వ మనకి ట్వంటీ ఫైవ్ వాడ్ చుస్ ఆ అంత లేదమ్మా అక్కడ అసలు వాడు హైట్ ఉన్నాడు కొంచెం ఎట్లున్నాడంటే హైబ్రిడ్ మనుషులు ఉంటరు చూడు కొంచెం తొం కొరి పెరిగేస్తాడు అట్లున్నాడు చేసి చూస్తాంటే అంతకు మించ్ హైట్ లేడు అంత లేడు కనీ హైట్ అది మా మాన్సాకి హైట్ సర్పోతాడు కదా
ఆ ఫస్ట్ నేను హైటే చెక్ చేసింది హై
ఆ ఆ ఆయన వాళ్ళమ్మన్న పాపం ఆ కొంచెం హైట్ ఉన్నాడు ఈ పాపే చిన్నకనిపిస్తాది
ఆ ఉమ్ ఏంటి వాళ్ళ అమ్మ పాప్ పం
వాళ్ళమ్మ కొంచ్ చం ఇంగ మంచిగ్ చూడాల్సింది మేబి
గా చేసేసింద అర్థం గావట్లే ఇంకా మంచిగా చూస్తారేమో అనుకున్నాం
ఇప్పుడు ఆ అబ్బాయి కొంచెం లుక్స్ బాగుండి వాల్ సెటిల్ అయింటే ఒకవేళ ఎప్పుడైనా చేసిండే బాగానే ఉండు ఇంకా టైమ్ ఉంది అంత తొందరగా ఎందుకు చేయడము అంటే ఇంకా కొన్నాళ్ళు చూసింటే ఇంకా మంచి బెటర్ ఆప్షన్స్ ఏమన్నా వచ్చిండేమో ఎందుకు మా లుకింగ్స్ బానే ఉంది మరీ లుక్స్ బాలేవ్లేబ్బ మా అమ్మాయికి ఇంగో సంబంధం రాదనే టైపయితే కాదు ఒగరకంగ పర్లే మరి మామూలుగా మా బాగానే ఉంటది ఎందుకంత తొందర ఉన్న నాకు అర్థం కల
అంటే ఆ పిల్లకి సిక్స్టీ ఇయర్స్ స్టార్టింగ్ నుండే మాట్రీమోనిలో పెట్టారంట
ఆ
బంధువులా అంటే మేబీ అట్లనే అయి చాల
మేబి అదే సొంత బందులయితే తే ఒకవేళ ఉండొచ్చు హైదరాబాద్ వాళ్ళ హైదరాబాదా మానస వాళ్ళది
ఆహా అనంతపురం వాల్లది
ఓకే అన ఐంతపురం కాదు వాళ్ళది ధర్మవరము ధర్మవరం
అనంత ఆ అనంతపురంలోనే ధర్మవరం అది నేను అ అత్తయపురర్ డిస్ట్రిక్ట్ చెప్పను
ఆ క ఇంటి దగ్గర అయితే బంధువులు ఉండింటర్లే తెలిసినోళ్లు ముందే సంబంధం మాట్లాడ అంటే ముందే ఫిక్స్ అయినచ్చు ఇంకా ఇప్పుడు కన్ఫర్మ్ అనుకుని ఇంక అసలే ఎట్లాక సిక్స్యర్ కదా ఇం త్రీ మంత్ లో పెళ్లి పెట్టుకువడం సరిపోతా ఇంకా సిక్స్యర్ అయిపోతే పెళ్లి చేసుకోవచ్చు అన్నట్టు ఎంగేజ్మెంట్ పెట్టినారుప్పుడ అంతే
కోన్ ఫయి పోయాకేనంట పెళ్లి అబ్బాయి హైదరాబాద్ లో సెటిల్ అయ్యాడంట
ఉమ్ ఇంగేమ్ పో హైదరాబాద్ లో వి ర్ జాబ్లెత్తుకోనొచ్చి ఇబ్బందిలే అంతే కద ఉమ్ ఏమి ఉండాల్సినవసరం లేఇగ ఫ్రీ పీజీలో ఫ్రీగా పీజీ వస్తది ఆటికి పోతే డబ్బులు పెట్టే ఫీజదుకుని మళ్ళీ ఎంతడబ్బులుగావాలంటే డబ్బులు ఇచ్చ డబులు ఫీజీది
ఆ స్టార్టింగ్ గాబట్టి నువ్వు వద్దు నువ్వు జాబ్ చేయాల్సిన అవసరం లేదు నేన్నిన్ను చూసుకుంటా అంటాడేమో
సెట్లా ఒక జాబ్ తెచ్చుకోవాలనుంది నాకు ఆనంటాది మాక్సిమం
ఆ అంటాడు అన్న తర్వాత ఇంకా ఎక్కువ ప్రెజర్ చేయలేక సరేలే అంటది ఇప్పుడు వాడికి ఎక్స్పెన్సెస్ ఎక్కువ అ ఏ వొ వొద్దులే నువ్వు గూడా జాయిన్ అయిపో అనిండాలా
బా ఏ అబ్బాయి గూడా వద్దులే అని చెప్పడు ఏ జనరేషన్ లో ట్రై చెయ అంటారు
అంటే ఇప్పుడు స్టార్టింగ్ కదా ఎక్కువ టైమ్ ప్రిఫరెన్స్ అడుగుతారు కదా ఎక్కువ నాకు
కొంచెం టైం దీసుకుంటారు రోన్నాళ్గు టైం దీసుకుంటారు ఇప్పుడేం జాబ్ చేస్ దరి ట వచ్చి పోయినంటే జాబు వచ్చి టైపు లో లేవులేడేమి ఇప్పుడేమి ఎంతలెదన్నా పడుతది ఒక టూ త్రీ మంతస్ అన్నా బపడుతది నీక్ నార్మల్ గా ఇంటర్వ్యూలు అయిపోయి అంత అయిపోయిలోపు త్రీ మంత్స్ పడుతది.
మూ
జాబ్ చేలుకి రావాలంటే, నార్మల్ ఫుల్ టైమ్ జాబ్ ఖచ్చితంగా త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ మధ్యలో జాబ్ రిఫరని మర్చిపోయినావా.
కించుత ఫస్ట్ నాకేం రాదు నీకే వస్తాది తర్వాత నాకు చెప్పు
ఓకే మంజలా పస్ వాస సధా న నాకు
నేను మేబి ఈ వీక్ హైదరాబాద్ కెల్లమని ప్లాన్ ఉన్నా
ఎందుకు
వెళ్ళి ఏజి హాస్పిటల్లో క్లినికల్ రీస సర్ చెట్రా ఇనిగ సిఅర్సీ గా
ఆ అడుతము
ఏ ఎయజి తిరుపతిలో మెడికల్ కోడేజ క పెట్ట్యాడు వెయిచి కేజీఎస్ పూర్ జాల ఆహా కాదులే ఇది మెడికల్ కోడింగ్ది చెప్తాలె తెలిసినోళ్ళు ఉన్నారు కావాల్నేమో అడగండి మను అక్కడ తెలిసినోళ్ళు ఉంది ఉన్నాదా ఎంతంటా సాం ఉంది ఒక అబ్బొయ్ అంది ఆహా ఆ అక్కకే ఫిఫ్టీ అబోవ్ ఉంది ఆ మే రెండోరుస్తుందా ఒక నిమిషము అ తిరుపతిలో తీస్త మేలే కదా ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉన్నట్టుంది, అక్కకి హెప్సీ అని మా కీర్తి వాళ్ళ రూమ్మేటే ఆడ జాబ్ చేస్తాంది. ఇప్పుడు ఆత్తం చెన్నైలో ఆటామా ఏదో ఉంది చూడు దాంతో సెవంటీ థౌజండ్ ఇస్తారంట నెక్స్ట్ జాయిన్ అయి డబ్బై వేల్‌ ఏంటి సుధా నువ్వు చెప్పు
ఆశాకి మంచి జాబ్ అంటే ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ ఉంటుందన్నమాట
ఆశా నీకు ఒక మంచి జాబ్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ అనే ఒక జాబ్ ఉంటదంట చెప్పు నెక్స్ట్
ఉంటాయి కద కండక్ట్ చేస్తుంటారు. ఈవెంట్స్ కానీ వెబినార్స్ కానీ కాన్ఫరెన్స్ అట్లాంటివన్నీ జస్ట్ దానికి ఆర్గనైజింగ్ అంతే ఏమిండదు. కాల్స్ మాట్లాడడం కానీ ఆ అలాంటిది ఏమ్ సూపర్ ఉంటది. మంచి మాట్లాడుతది. అన్ని సేట్ తెపోతావు అవి కాలేవ్ అంటే వర్క్ ఫ్రమ్ అంత ఎట్లాంటుదంటే ఈజీగా ఉంటది. షెస్
కమ్యూనికేషన్ స్కిల్స్ అందుకు బాగుండాలంట చెప్పిందంట సల్మా ఎవరైనా జా ఇంట్రెస్టెడ్ ఉంటే చెప్పండి. జాయిన్ చేసుకుంటారు. ను నని దంత
ఆ దానికి ఈజీ అసలు ఇబ్బంది ఏంలే నా కొద్దు బ్రో నేను అసలు దానికి
ఆమె సైంటిఫిక్ ఎవర్ననో ఆ
స్ట్రెస్ ఉండదు లైఫ్ వెళపోతది మీకి పార్ట్ టైమ్ జాబ్ అంటే చ్ మనకి ఈ జాబ్ శాల్రీ రావాలి అనుకుంటే దాంట్లోకి వెళ్ళపోవచ్చు మరి దానికి ఫ్యూచర్ కూడా ఉంటది మరింత ఇప్పటికేమి అయిపోదెం అది
ఆమేకు పద్దెనిమిది వేల బ్రో ఇప్పుడు
పెద్ద కూడా ఉంటాయిప్పుడు దాంట్లో శాల్రీలు ఇచ్చేవి చిన్న చిన్నవి తీసుకుంటే చిన్న చిన్నవే ఉంటాయి. ఆ నువ్వు చిన్న కంపెనీ లో జాయిన్ అయినావో చిన్నగా ఉంటాయి. పెద్ద పెద్ద కంపెనీలో జాయినానుకో ఈజీగ వోస్తయి.
ఇంతకు ముందు మనకు ఒక ఆల్లు మినేట్ చున్ నాకు ప్యాకేజ్ బాగునెండి కదా
ఈయల్ల మీన్ నక్ ఏం తల్ ఏం పుడుతలవ్
హ్మ్ ఊ ఊ ఏదో చెప్తా అన్నగద ఆ ఇదే ఏ జి హాస్పిటల్లో
తేల్ నాలుగు సెకండ్లు
ఆ థ్యాంక్ యూ చెప్పినందుకు నువ్ చేస్తావా నెక్స్ట్ నేన్ చేయనా
రుణాలన్టే చెప్ చేస్తా
మాట్లాడతాలే నువ్ చెయ్యి
మ్ సరే చేస్తా ఉండు
ఆ